హలో
హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా
ఆంటీ మేము బాగున్నాము
హు మమ్మీ వాళ్ళు బాగున్నారా
ఆ సూపర్ ఉన్నారండి బాగున్నారు
ఉమ్ హు
మీ మీ అమ్మగారు నాన్నగారు అండి
మామున్నురు వాళ్ళు కూడా వర్షం వస్తుందా మీ దగ్గర
ఇక్కడనా ఇక్కడ లేదండి
ఈ ఈ సారి ఎక్కువ పడట్లేవు కదా వర్షాలు
ఆ ఈ సంవత్సరం అయితే ఆ కొంచెం పర్లేదండి కొంచెం అర్లీగానే స్టార్ట్ అయ్యింది ఇక్కడ
అర్లీగానా అసలు మే ఎండింగ్ నుంచే స్టార్ట్ అవ్వాలి, కానీ జూలై వచ్చినా కూడా ఇంకా వర్షాలే లేవు.
ఆ అలా అయితే ఇంకా లేదండి కానీ
ఆకా ఏప్రిల్ లో మార్చిలోనే ఎక్కువగా స్టార్ట్ అయ్యింది కదండి
అట్నానా అక్కడ ఎండగొట్టింది కదాండి
ఆ ఎండ ఉన్నా కూడాను అప్పుడు కొంచెం వారానికి ఒకసారి అయిన వర్షం టం వర్షం వచ్చేదండి
నేన్నా అహ
ఆ తర్వాత అయితే లేదు కానీ ఇప్పుడు రావాలండి సో ఇంకా లేట్గా వస్తుందేమోననుకుంటా
ఉమ్
చూడాలి ఇంకా మీ పక్కన అయితే పడుతుందా ఇప్పుడు
అంటే లేటుగా నిన్న మొన్నటి నుంచి అయితే పడుతున్నాయి కొంచెం వెదర్ కూల్ గా ఉంటుంది వస్తేయేమో మరి
హ్మ్ హు ఓకే
హ్మ్ ఇంకా మన దగ్గర ఇంక ఏం ఫెస్టివల్ బాగా చేస్తారు
ఫెస్టివల్ అండి
హ్మ్ హు
హ్మ్ ఫెస్టివల్ అయితే నాకైతే దీపావళి అయితే చాలా ఇష్టం అండి
అవునా హూ
దీపావళి ఇంకా సంక్రాంతి కూడా ఉంటుందండి ఒక వినాయక చవితి అయితే కూడావు బాగా ఇష్టం అండి
హ్మ్ వస్తారా ఆ ఫెస్టివల్స్ కి మీరు అక్కడి నుంచి
ఆ వస్తూనే ఉంటానండి అప్పుడప్పుడు
ఉ
లీవ్ వేసుకొని వచ్చేస్తా అండి
మ్మ్
మీరు
ఇంట్లోనే ఉండి నేను హైదరాబాద్ కు వచ్చి జనవరిలోనే వచ్చా అనుకుంట జనవరా
ఉమ్
జనవరిలోచిన నేను
ఓకే
అ
అంటే మీరు ఏ పడుగలు ఎక్కువగా ఇష్టపడతారండి
అకమ్మంటే ఇష్టం
ఏంటండీ
బతుకమ్మ ఫెస్టివల్ ఐడియా ఉందా మీకు బతుకమ్మ అండి బతుకమ్మా బతుకమ్మ ఫెస్టివల్ ఐడియా ఉందా అంటున్నా
బతుకమ్మనా
ఆ అవును
బతుకమ్మ ఐడియా లేదండి
అరే అందరూ అలా ఆడరా బతుకమ్మ
అట్లా అంటే
ఆంధ్రాలో ఆడరా బతుకమ్మ అనే ఫెస్టివల్ జరుపుకోరా అంటున్నా
తెలిదండి ఇక్కడ ఆ పేరే వినలేదు
యో పూలలుకొని బతుకమ్మని చేస్తారు కదా
అంటే అందరు అందరు బతికే ఉంటారు కదండి ఎలా అండి?
ఆ హ్ హ్ బతుకమ్మ అనే ఫెస్టివల్ నేము
ఓకే ఓకే
నియో మీకి తెలిదా నిజంగా? పూలతోని ఒక్కొక్కక్కట్లా ఒక్కొక్కపువ్వు టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ని ఇట్ల పేరుస్తరు కదా ట్రయాంగిల్ షేప్ లో ఒక ప్లేట్ తీసుకొని రియల్ గా మీకు ఐడియా లేదా అసలు ఇండియాలో ఉన్న వేరే వేరే కంట్రీస్ వాళ్ళే జరుపుకుంటున్నారు ఈ మధ్య
ఊ నిజంగా తెలీదండి.
అయ్యో హ్హ్ ఆంధ్ర నేనా అసలు మీరు?
ఆహా అవునండి అంటే నేను చెప్పాను కదండి కొంచెము కర్ణాటక బార్డర్ ఉంటుంది అనేసి ఓ అందుకని ఐడియా లేదండి మీరు? ఎంటండి?
నైన్ డేస్ ఆడుతరు బతుకమ్మ అంటున్న
నైన్ డేసా?
ఊ అంటే ఫస్ట్ డే మంచి గ్రాండ్ గా ఆడతారు అందరు ఊరంతా పోయి ఒక దగ్గర బతుకమ్మల్ని పెడతరు. గలిసి మనిషికి ఒక బతుకమ్మ వేసుకొని వెళ్తారు. ఇక్కడ పాటలు పెడతరు, డ్యాన్స్ ఏస్తరు హహహ బావుంటది అంతమంది ఇప్పుడు గ్యాదర్ అవ్వరు గదా అందుకే నాకు ఇష్టం అందరిని చూడొచ్చు బావుంటరని
ఊహు ఆ ఏ మంత్ లో జరుపుకుంటారండి ఈ బతుకమ్మ?
గుబారాత్లు ఉంటవి
అక్టోబరా?
ఉ
అంటే మీరు అక్టోబర్ అంటే మీరు ఇది చెప్తున్నారా, దసరా చెప్తున్నారా?
ఆ దసర అప్పుడే ఉంటది.
అ దసరా కూడా నైన్ డేస్ ఉంటుంది కదండి
దసరాకు ఏం జెయం లాస్ట్ డేనే జరుపుతారు మా దగ్గర అయితే స్
ఆహ ఓకే అంటే దసరాకు అయితే నైన్ డేస్ జరుపుకుంటారని తెలుసు. కానీ బతుకమ్మ గురించి ఇప్పుడే వింటున్నానండి.
ఉమ్ హు
ఇంకా ఏమేం చేస్తారండి?
నైన్ డేస్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటమ్ చేసుపొతరు నైన్ డేస్ ఉమ్
మీరు చేస్తారా?
ఏము లాస్టేమో చాలా ఐటమ్స్ చేస్తరు నైన్త్ డే రోజు సద్దుల బతుకమ్మ అంటారు. న్యూస్ లో గిట్లా ఎప్పుడు చూడలేదా మీరు?
ఆ లేదండి
ఉమ్ హు హు
బతుకమ్మ
సద్దుల బతుకమ్మ అయినంక టూ డేస్ కి దసరా ఉంటది
ఓ ఓకే ఓకే
అ
అంటే ఈ ఆ ఈ సైడ్ అంటాను దసరా కొంచెం ఎక్కువగా చేస్తారు
ఆ
ఊ సో బతుకమ్మ నిజంగా తెలీదు
అవునా
ఊ అలా సో రెండు సేమ్ అంటుంది అనుకుంటున్నా అండి దసరా బతుకమ్మ అంత
బతుకమ్మా వేరు దసరా వేరు
ఆ రెండు ఒకటే దేవుళ్ళు అనుకుంటా
లేదు లేదు బతు కమ్మ అంటే నేమో గౌరీదేవి పండుగ గదా గంగా గౌరీదేవి పండగ
ఓకే
దసరా ఏమో రావనాసుడు రాముడికి సంబంధించింది కదా
దసరా అంటే చాముండేశ్వరి వస్తుంది కదండి అది కూడా గంగమ్మ గంగమ్మ తల్లినే వస్తుందండి
అవునా
ఊ
నాదు హిస్టరీలో చెప్తారు కదా రావణాస్ రుడు రామణాసురున్ని రాముడు చంపేస్తాడని అవేనా అవును గదా అదిగాదు పదితలలు ఉంటాయి ఎవరికి ఉంటాయి ఎవరొ చంపేస్తరు కదా ఆయనని
చేపిండేది దీపావళి అనుకుంటా అండి
దా అరే బొమ్మనుగా గాల్వారా మీ దగ్గర
అదే అండి దీపావళికి అది
ఆహా దీపావళి గాదు దసర్ రోజు టెన్ హెడ్స్ ఉంటాయి ఆ బొమ్మకి
అవునండి రావునుడండి వారు
ఆ మరి రావణుడే రాముడే గద చెంపేసేది ఆ అదే కదా మరి దసరా అంటే
ఊ ఏదో నన్ను నన్ను నాకు కన్ఫ్యూజ్ చేసేసారండి మీరు
దీపావళికి ఏంటిది ఉంటది దీపావళికి ఏమి ఉండదు
అవునా ఏదో కన్ఫ్యూజ్ అయితావుంది అండి నాకు
అసురకేనండి రాముడు రావనున్ని చంపేస్తడు
ఊ హు
నంకి
అది ఏదో ఉంటుంది లేండి
ఆలా ఉంటయి. ఒక్కొక్క ఫెస్టివల్ వెనుక ఒక్కొక్క స్టోరీ మనకి ఏంతెలీదు.
ఉ హు అవును
ఊ ఇంకా వినాయ చవితి అంటే ఇష్టం నాకు కానీ మిస్ వెళ్ళాలి. ఖైరతవీ ఖైరతాబాద్ వినాయకుడు ఐడియా ఉందా మీకు వెళ్ళాలి ఈ సారీ ఎప్పుడు వెళ్ళలేదు నేను
అంటే చాలా పెద్దగా వర్క్ చేస్తారు కదండి
ఆ చాలా పెద్దగా వల్లనే పెద్దగా అనుకుంటా అక్కడ గుడా వినాయకున్ని పెడతరా బెంగళూరులో
ఆ అవునండి ఇక్కడా ఒక కిలోమీటర్కి ఒకక్కొక్కటి వినాయకుడు ఉంటారండి
అవునా
ఉహు
ఉన్నవ
ఇంకా ఫుల్ తిరుక్కోని ఉండేదండి ఆ రోజంతాను
ఉ
తినుకు చూసుకొని ఉండిపోవచ్చండి అలా
ఉ ము
ఇక మా మా ఊర్లో కూడాను అంతే అండి అందరూ ఉంక ఒక్క వేళ సపరేట్గా గ్రూప్గాలా గ్రూప్గా చేసుకొని చేస్తూ ఉంటారండి ఉ
మా గల్లి కి గుడా పెడతారు మంచిగా అనిపిస్తది
కా ఇంకేటండి విశేషాలు
ఇంకా చెప్పండి ఏమన్న ఉంటే పండుగల సీజన్ ఇంకా స్టార్ట్ అవుతుది ఇంకా
ఏంటండి
అట్నుంచి ఇంకా పండుగల సీజన్ స్టార్ట్ అవుతుదండి
అవునవును ఇప్పుడు స్టార్ట్ అవుతుంది
రాఖి పండుగ తర్వాతికి వినాయక చవితి బోనాలు బోనలయినాయ్ తెలుసా మీకు
ఆ తెలుసండి గంగమ్ తల్లి కి కద కదండి అప్పుడూ చేసేది
అవునా మీ మమ్మీ ముతు ముత్యాలమ్మ అంటాం ముత్యాలమ్మ
అందరు చెల్లెలే ఆ అండి
అవును అవును అవును
అందరూ ఓకే ఓకే దేవుళ్ళే అనుకుంటామండి
అవును అవునండి అవును
బోనాల అంటే ఇక చాలా చినిమాలులో చూశాను ఒక పాటలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదండడి
అవును ఫుల్ ఉన్నాయి
ఉమ్ మీరు వెళ్తారా
వెళ్ళాలి కదా
ఉ ఉ అవును అంటే మీ ఊర్లో అందరూ జరుపుకుంటారండి
అవునందరూ వస్తారు దేవుడి దగ్గరికి
ఉహు
బోనాలు పాతుకమ్మా ఊరాందరు జరుపుకుంట్రూ గుడి దగ్గర్కి వెళ్ళి అక్కడ బోనాలు పెట్టేసి ఆ ఆ ఆ
ఓకే ఇంకేంటండి ఈరోజు ప్లాన్స్ మీరు
ఇంకా
హలో
ఆ చెప్పండి
ఇంకేంటండి ఈ రోజు ప్లాన్స్
రోజే ముందు కాలి నేనైతే నాకు నో ప్లాన్ అందిఆసే
ఉ ఓకే
మూవీస్ వెళ్లిందా ఈ మధ్య మన పెద్ది చద్వుడా పడుకున్నా అని చెప్పినా కదా మార్నింగ్ లేద్దామని ఫైవ్ కి అలారం పెట్టుకున్నా కాని లేవలేదండి
ఓకే ఓకే
చదవాల అనుకుంటాను కానీ చదవట్లేన్చి
ఆ ఒకడే చ ఒకరే చదువుకోవడాడం కోన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో అండి ఫ్రెండ్స్తో పాటు చదువుకోడం అంటే కొంచెం ఈజీ ఉంటుంది అనుకుంటా
ఔను ఔను